హలో
మేడం మీరు కొంచెం ఫ్రీగా ఉంటే మీ ఈ వ్యాలబుల్ టైమ్ మాకు స్పెండ్ చేయండి. మేడం ఒక రెండు నిమిషాలు
చెప్పండి
హలో మేడం మేడం కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు గాని కాలేజీ పిల్లలు గాని మంచి అలవాట్లు నేర్ మర్చుకోవాలంటే మంచి అలవాటు వైపు మలరాలంటే ఏ పిల్లలు ఎలాంటి వాడాలి మేడం
పిల్ కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ పిల్లలు మంచి అలవాట్లోని నడవాలి అంటే వాళ్ళ వారికి వాళ్ళ నుంచి వాళ్ళకే రావాలండి వాళ్ళు పొ పొద్దున లేచి వాళ్ళ పనులు అన్ని వాళ్ళు చేసుకొని ఆ కొంచం భగవత్ గీతను ఏదో ఒకటి చదువుకొని దేవుడు దేవుడికి మొక్కుకొని అలా చేస్తూ ఉంటే వాళ్ళది వాళ్ళు
ఆధ్యాత్నికం వైపు వెళ్ళాలి అండి మీకు మా మీకు దేవుడు అంటే నమ్మకం ఉంటుందా అండి
ఉందండి
అంటే ఎలాంటి అంటే దేవుడు అంటే మీరు ఎక్కువ ఏ దేవున్ని నారా ఇష్టం అండి
హనుమంతుడు అండి ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామి ఓకే అండి మీకు ఆంజనేయ స్వామి ఆయుర్ ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నానండి తర్వాత మీరే అంటే స్టూడెంట్స్ పిల్లలు ఒకరికి ఆదర్శంగా ఉండాలని నా అభిప్రాయం అండి ఆదర్శంగా ఉండి మంచిగా అందరికి మంచి మార్గాలు ఈ పొద్దు అపోద్దు రేపు పిల్లలందరూ ఫోన్ కి అట్రాక్ట్ అయిపో పోయి మంచి అలవాట్లు అనేవి నేర్చుకోవట్లేదు కాబట్టి కొంతమంది ఒకరిని చూసి ఒకరైన తర్వాత మంచి సాంప్రదాయాన్ని అలవరచుకోవాలని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి